హలో
అలో
హలో ఆ
కనడం గు మంచి మాట్లాడుకున్నప్పుడు మ
ఆ సరే అ ఇంకా చెప్పండి వాతావరణ్
ఎలా ఉంటుంద్
అవును
మనము ఇలా మారిపొ మరుతుంది
అవును అసలు ఎండయి ఈ చర్మంలో అం తా ర్యాషెస్ లాగా పిల్లలకి చాలా కష్టంగా ఉంది ఇప్పుడైతే ఉబ్బరింతకి
అవును చారుకి ఏమన్నా స్కిన్ యలర్జీ లాగా ఏమన్నా వస్తుందా
ఆ వస్తుంది కొంచెం కొంచెంగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సమ్మర్ ఎండాకాలంలో అయితే చెమటకి చెమటకాయలు ఆ చెమట కురుపులు దు దురద ఇలాంటివి చాలా పరిణామాలు ఎదుర్కొంటాం అని భయమేస్తుంది
ఉ ఈ వచ్చి రాని ఈ వాతావరణాలకు అలాంటి భయం పడడంలో
మా మళ్ళీ గ్రామంలో వాటర్ సప్లై లో దాంట్లో నల్లాల బాయిలో బ్లీచింగ్ పౌడర్ వేస్తున్నారు
బెటర్ మంచిదే కదా
మంచిదా దాని వల్ల ఎంత జుట్టు రాలిపోవడం అసలు అన్నిీ కలుషితం అయిపోతున్నాయి ఈ గ్రామంలో కూడా సిటీలో అవుతున్నాయి అంటే ఇప్పుడు గ్రామాలలో కూడా అవుతున్నాయి్
బ్లీచింగ్ పౌడరు మంచిదే దేనికైనా
అవునా
ఇప్పుడు మన జుట్టుకి కొంతమంది స్టైల్ గా చేసుకోవడానికి హెయిర్ కట్ చేసుకొని స్ప స్పన్ చేయించుకుంటా ఉంటారు హెయిర్ కి ఇప్పుడు చూడు మన ఉన్న మన హెయిర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది వాళ్ళ హెయిర్ చూడు ఎంత తిం ఎంత వీక్ గా ఉంటీ దానికి ఏంటంటే బ్లీచ్ వేసుకుంటా ఉంటరు అంటే బ్లీచ్ అంటాయి మనలాంటిే బ్లీచ్ కాదు కానీ అందులో ఉండే కంపోనెంట్స్ అంతో ఇంతో కొన్ని అందులో కూడా ఉ టాయ అనమాట ఇప్పుడు మనం ఫేస్ కూడా బ్లీచ్ చేసుకుంటాంట ఫేషియల్ చేయించుకునే ముందు
అవునా అలాంటివి ఏమి తెలీదు మాకు మీరు పట్టణంలో ఉ టరు కాబట్టి మీకు అవన్నీ తెలుసు మీకు వెహికల్స్ సౌండ్ అవన్నీ వినిపిస్తాయా
ఆ వెహికల్ సౌండ్స్ అంటే నార్మల్ గా వినిపిస్తాయి ఈ టైమ్ లో చాలా తక్కువ ఉంటాయి మార్నింగ్ స్కూల్ టైమ్ లో ఫీస్ టైమ్ లో ఈ ఈ కాలనీకి ఉన్న పర్సన్స్ వెళ్తూ ఉంటే సౌండ్స్ వస్తా ఉంటాయి ఈవినింగ్ టైమ్ లో ఇంటి ఇల్లల్లో కోస్తారు కాబట్టి సౌండ్స్ వస్త తా ఉంటాయి సేమ్ మీరు ఉన్న ప్లేస్ లాగానే
మీ పట్టణాలలో అయితే అన్ని పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అన్ని ఉంటది మా గ్రామంలో అయితే స్వచ్ఛమైన గాలి నీరు
కానీ కానీ ఇది చెప్పుకోవడానికే పట్టణం బట్ కాకపోతే ఇక్కడ అన్నీ ఇది ఆ ఇది ఏరియా అనేది జంగల్ ఏరియా టైప్ అనమాట ఏజెన్సీ ఏరియా టైప్ అనమాట ఇక్కడ ఏందంటే చెట్లు అడవులు పక్షులు పిల్లులు వాతావరణం ఏంటంటే ఇళ్లలో ఉన్నట్టే అనిపిస్తుంది ఇదేంటంటే ఇంకా డెవలప్ కాని ఆ నగరం అన్నమాట ఇది
అవునా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయా మీన్ పట్టణంలో
మా ఇక్కడ ఉన్న దాంట్లో ఒకే ఒక షాపింగ్ మాల్ కాసం షాపింగ్ మాల్ మనం విన్నదాంట్లలో ఆర్కే బ్రదర్స్ ఆర్ ఎస్ బ్రదర్స్ ఆర్ కే షాపింగ్ మాల్స్ ఇలాంటి పెద్ద పెద్దగా ఏం లేవు ఒక కాసం షాప్ పింగ్ మాల్స్ ఉన్నాయి ఇంకోన్ని ఏందంటే ప్రైవేట్ గా చిన్న చిన్న షాప్స్ ఓన్ గా పెట్టుకునేవి ఉన్నాయి
అవును చాలా బావుంటాయి ఇక్కడ మాకైతే గ్రామంలో పిల్లలకైనా మాకైనా దు స్తులు కొనుక్కొవాలంటే ఒక వేరే పట్టణం ఎళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఏమి షాప్స్ లేవు మాకు ఏది అందుబాటులో లేవు
ఊహూ ఎక్కడకి వెళ్ళాను తక్కువ రేటు ఉండేకాడికి వెళ్ళడం చూసాం ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల కూడా మనకు అది ఒక అనుకూలంగా మారింది
అవును మన తెలంగాణలో ఎక్కడ ఉన్నా మంచి దుస్ తులైనా మంచి వస్తువులైనా దేని కోసం అయినా వెళ్ళొచ్చు ఎంత దూరమైనా
మ్మ్ అవును
ఉమ్మ్ ఇంకా ఏమన్నా తీసుకున్నావా పిల్లలకి బట్టలకి బతుకమ్మ గాని
ఆహా ఏం తీసుకోలేదు ఇప్పుడేం ఇప్పుడు ఏం ఫెస్టివల్స్ ఏమంటూ ఉన్నాయి పండగలేం లేవు కదా ఉగాది ఉన్నది కానీ ఉగాదికి కుర్త్తరేస్ అనేది ఏమో చూడాలి
అసలు కంపల్ ఉగాది అంత అ ఎంత మంచిగా జరుపుకోవాలి మంచిగా పొద్దున్నే లేసి స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి ఆ ఉగాది పచ్చడి వేసు కొని బచ్చాలు పూర్ణాలు వేసుకొని అన్ని షడ్రుచులు ఏడు రుచులతో కలిపి ఉగాది ప చ్చడి ఏసుకొని మంచిగా
అన్నిస్ అ ఫ్యామిలీ తోటి కుటుంబం తోటి కలిసిమెలిసి ఆ పచ్చడ తాగుతూ ఉన్ టే భలే అన్పిస్తూ ఉంటది అలాంటి పనుల కోసం వెయి చేసున్నాం మేము పట్టణాల్లో ఉన్నా గాని ఇంటి ఆ పల్లెటూర్లకి వచ్చి మరి అలాంటి పండగలు జరుపుకోవాలని అనుకుంటున్నాము
అవునా మాకైతే అసలు మొత్తం అందరం కూడి ఆప పండుగ చేసుకొని ఇటు పచ్చడి తాగుతూ ఇటు బచ్చా తింటూ పిల్లలు మేము పెద్దలు ఎంతో సంతోషంగా జరుపుకుంటాం సాయంత్రం అయితే పాటలు పెట్టుకొని వాడల్లో డ్యాన్స్ చులేస్తాం
అవును అవన్నీ మిస్ అవుతున్నాం కానీ ప్రతి పండుగకు వస్తూ ఉన్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది అనిపించదు. ఆ వచ్చేవా హోలీ ఓకే మా నార్మల్ గా జరుపుకున్నాము కానీ ఈ ఉ గాది మాత్రం మన పండుగ మన తెలుగు పండుగ కాబట్టి మంచిగా జరుపుకోవాలని
కొత్త సంవత్సరం మీరు ఈ సంవత్సరం మొత్తం ఆరు. ఆయురా ఆరోగ్యాలతో వరదిల్లాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉగాది.
ధన్యవాదాలు
టం
ఇంకా ఈ పండగ కొమర వెల్లి ఈ ఈ టైమ్ లో కొమర వెళ్లి వెళ్ళాలి
దేవుడు
క్తులు కొమరవెల్లికి వెళ్తుంటారు ఉగాదిలోపు కోమరవెల్లికి వెళ్లి తలనీలాలు ఇచ్చి రా, వాలని అనుకుం
అవునా అవును అ దేవుడు పెద్ద పట్నం ఇస్తారు
ఆ ఐలోను ఐలోను కెళ్లి అఐలోనికి వెళ్ళలి అట్నుంచి కోమర వెల్లికి వెళ్ళాలి ఐలండ్ లో కూడా మళ్ళ స్వామి ఉంటాడు కాకపోతే తమ్ముడు అన్న లెక్క భావిస్తాము మనము మీరు వేములవాడ వెలో వచ్చారా
ఆ వెళ్ళొచ్చాము చాలా పెద్ద పెద్ద దేవుళ్ళు మనకి ఎంత మంచి చేయాలని కోరుకున్నాము
మ్ దర్శనం మంచి జరిగిందా
ఆ మంచిగా జరిగింది మంది లేరు
ఓహో ఆ ఇ ఇది చిరి బద్ది భోషమ్మకు కొత్త స్లాప్ వేస్తున్నారు
ఉమ్ చాలా బాగా చేస్తున్నారు అన్ని ఆ బస్సు సౌకర్యం బాగుంది
ప్రభుత్వం మంచిగా ఆ దేవుళ్ళకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆ మంచిగా కట్టాలి కట్టడాలు ఉండాలి చారిత్రక ఇన్ఫర్మేషన్ తెలియాలి ప్రజల్లో అని
ఉమ్ కట్టడాలు చారిత్రక కట్టడాలు అన్ని అసలు ఎంత బాగా చేస్తున్నారు బడ్జెట్ డబ్బులు అని వదిలేసి గవర్నమెంట్ అన్నిటికిీ సిద్ధంగా ఉండి యా అందరినీ మంచిగా చూసుకుంటూ
ఇందులో
చూడకుండా
ఇందులో ఒకానొక ఆ మేడారము పాయింటే అది ఎంత మంచిగా చేసిళ్లు
నవనూసి
ఉమ్ ఇంకా ఇంకా ఇంకా డెవలప్ చేస్తున్నారు
గిరిజనులు ఎంత మంచిగా షాప్స్ పెట్టుకొని
ఆ జీవన ఉపాధి ఎంత మంచిగా తెచ్చు కుంటారు
అవును మేడారం వెళ్తే అ అసలు ఉన్నోళ్ళు లేనోళ్ళు పేదోళ్ళు బాగున్నోళ్ళనే ఉండదు వెళ్ళలేదు వెళ్ళలేదు ఎవ్వరు వెళ్ళిన కూడా చెట్ చెట్టు కిందనే కూర్చొని తినాలి అమ్మవారికి
అమ్మవారికి నైవేద్యము ఆ దూరంగా వచ్చి వండుకొని ఓ వంటలు చేసి అన్ని చేసి నైవేద్యం పెట్టి మొక్కి అప్పుడు మనము తినాలి ఆ తల్లికి అలా ఇష్టం అనమాట పిల్ల అందరూ వచ్చి వనంలో వనమాసం చేసినట్టు తినాలి అని
అదే అందుకే ఎంత ఎంత ఉన్నోళ్ళ అయినా లేనోళ్ళ అయినా చెట్టు కిందనే తినాలని
మేము మేము మేము మేడారం పోయినప్పుడు అయితే చాలా మంది ఆ అక్కడ చెట్ల కింద వండుకున్నారు సరిగ్గా ప్లేస్ లేకుండా ఉండేది కానీ మేవ అంత ముందుకు పోయినప్పుడే మా పెద్ద పాపకు వెళ్ళిన టైమ్ లోనే ఎక్కడైతే ఉన్నామో ఈ చిన్న పాపకి వెళ్ళినప్పుడు కూడా సేమ్ అదే ప్లేస్ లో మాకు దొరికింది మేము అనుకున్నాం దేవత దయ ఎక్కడ ప్లేస్ దొరకలేదు కానీ మా ప్లేస్ మాకే దొరిక
అదృష్టం అదృష్టం ఆ తల్లి అసలు అసలు మనకి ఆశ్చర్యం ఏంటంటే బెల్ తల్లి బంగారం తెచ్చి ఎంత చీమలల్ల పెట్టినా ఒక్క చీమ కూడా ఎక్కదు మీకు తెలుసా
అవునా ఈ విషయమో నాకు తెలియదు
నేను మా బాబుకి ఉగ్గు చేస్తున్న బెల్లం తెచ్చి షెల్ఫ్ లో పెట్టినా ఉగ్గు పౌడర్ క ఏమో చీమలు పట్టినాయి బెల్లానికి ఏమో చీమలు పట్టలేదు బంగారానికి
ఆ చీమలు ఏంటంటే చక్కెరకు ఎక్కువగా రుచి చూస్తాయి బెల్లం కన్నా
అవును కాకపోతే ఉట్ లేదు లేదు ఉట్టి ఉట్టి బెల్లం పెడితే పట్టినయి
ఉహూ
తల్లికి పెట్టిన బెల్లం అక్కడ నుండి తెచ్చిన బెల్లానికి ఒక చీమ లేదు ఈగ లేదు
అయితే ఇప్పుడు మనం ఉన్నది కలుషిత కలుషిత దాంట్లో కొంతమంది వ్యాపారస్తులు ఏం చేస్త రంటే వాళ్ళు పెద్ద పెద్ద లోడ్స్ తీసుకొస్తారు కదా చీమలు పట్టొదు అని అందులో ఏమన్నా కలిపినా కలపొచ్చు
లేదు లేదు ఈ తల్లి మహి మ మేడారం జాతర సమ్మక సా
అలాంటి మహిమని మనము ఇది చేస్తున్నాం ఆ యాక్చువల్ గా ఆ బంగారాన్ని వేడి చేయకూడదు మనము వేడి చేస్తున్నాము
వేడు చే చేస్తున్నాము వాడుతున్నాము కానీ అక్కడ అంత బంగారము ఇట్లా ముద్దల్ ముద్దలుగా పడేసినా కూడా సమ్మక్క సారక్క దగ్గర ఒక చీమ ఉండదు అంటా దోమ ఉండదు అంటా కదా ఈగ ఉండదంతా అది తల్లి మహిమ
అయి ఉండ వచ్చు
ఉమ్ కెమికల్ కాదు ఏం కాదు అది తల్లి మహిమా అసల ఎంత మంచిగా సమ్మక్క సారక్క అంటే నేను తల్లి బిడ్డలు అనుకున్నాను ఇదివరకి
అక్కచెల్లెల్లా
ఉమ్ అక్క చెల్లెల అని తెలీదా మీకు కూడా
లేదు తల్లి బిడ్డలే అని అంటుం
ఆ ఆహా ఆ అక్క చెల్లెలు అనుకున్నాను కాకపోతే తల్లి బిడ్డలే అంట
ఉమ్ అంటే ఒక సినిమాలో ప్రజల లాగా కొక్కసినీమాలో తల్లి బిడ్డలా గా చూపిస్తా ఉండ్రు
ఆ అది చూసి మనం చిన్నప్పు ఆ చిన్నప్పుడు అది చూసి
ఒసేయ్ రాములమ్ములలో అక్క చెల్లె లెక్క ఉంటారు కాబట్టి మనం అనుకోవడంలో తప్పులేదు
అవును అలానే చిన్నప్పుడు చూసాము మ మన మైండ్ అదే ఫిక్స్ అయిపోయింది అక్క చెల్లెల అని కానీ పెద్దగ అయ్యాక తెలుసు సిన్ని వాళ్ళ ఇద్దరు
తల్లి కూతురు పగిడత రాజు ఆ నాగ జంపన్న నాగన్ నాగమ్మ నాగమ్మ కూడా కూతురే
ఉమ్
ఉమ్ సమ్మక్కకి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు అనమాట
అవును
ఉమ్ ఎంతైనా మన పండుగలు మన మూలాలని గుర్తు చేస్తా ఉంటాయి.
ఊ ఏదైనా మన సాంస్కృతికం తెలంగాణ ఎంత బాగుంటది అన్నిటికీ
తెలంగాణ ఏర్పడడం వల్ల ప్రతి ఒక్క దేవతకి విశిష్ట ఏంటి ప్రత్యేకమైన విశి విశిష్టత ఏర్పడింది.
అవును చాలా బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజలు దేవుళ్ళు అందరూ సరే మళీ